హలో నమస్కార అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి బియ్యంలో మెరుగలిగిస్తానండి
అదవునాండి మీ పాప ఏం చేస్తుందని పంకుందా ఆడుతుందా
మా పాప పడుకుందాండి
అవుననా అవునా అందుకే మరుగా ఎరుతున్నారా
ఆ అవునండి రేపు బోదాం అనుకుంటాను అప్పలు చేసుకొని అందుకే మెరుగులేరుతాను
అవునా దుడ్డు బియ్యం వస్తాన్నా అడి అవి
ఇవి దొడ్డ కాదు సన్నయ్య కాదు రేవంత్ రి రెడ్డి ఇచ్చిన బియ్యం
అవునా ఆహ ఆ తిన్నామండి మేము పప్పు చారండి మాది పప్పు చార్ రాదండి
పప్పుషారా పిల్లలు ఏం చేస్తాన్రండి
మా చిన్న పాప పండుగందండి మా పెద్ద పాప వాళ్ళ పెద్ద నాన్నలంటికి వెళ్ళిందండి ఆడుకోవడానికి వాళ్ళ పిల్లలతోనే
అవునా అండి తిన్నామండి
అవునా మీది ఏం కర్రీ అండి అవునా
ఏమ అంటాల ఏంటిది
ఏ లేదండి మాకెళ్ళి వాటర్ చాలా ఇబ్బంది ఉండండి మీకెలిగు ఉందండి వాటర్ ఇబ్బంది
మాకు వెళ్ళి వాటర్ ఇబ్బంది ఉండదండి మాకు
అవునండి మాకుళ్ళ చాలా ఇబ్బంది ఉంటదండి
వాటర్ గ అట్లా ఇబ్బంది ఉంటే ఎట్లా అండి అసలే ఎండాకాలం పొద్దున చేయాలి పిల్లలకు సాయంత్రం పోపియ్యాలి అసలే ఉడుకుతంటది కూలర్ వాటర్ పో కోవాలి కూలర్లు అయిపోతా అంటే ఎట్లా అండి అట్ల అయితే
ఇంక కొంచెం మాకుంటి ఇంటి దగ్గర బోయింగ్ ఉందండి మాకు ఏం లేదు కాగాని ఇక మా వాడలకు కొంచం చాలాబ్బ ఉంటుంది
మీకు ఇంటి దగ్గర బోరింగ్ ఉంటే ఎండల కొట్టద్దా అండి పొద్దునంటే కొడతామండి ఏవ ప్పనుక మళ్ళా ఎండలో పోతావా అండి
ఇగ పొద్దుగాలు కొట్టుకుంటకి ఇక అవసరం ఉందండి కొట్టుకుంటే వాళ్ళ సాయంత్రం ట్టుకుంటాం కదండి వాటరు ల మా బోరు కరావయ్ కొంచెం ఎండాకాలమే చానా ఇబ్బంది అయితదండి వాటర్ కి మాకు వర్షాకాలం ను చలికాలం ఏమి ఇబ్బంది ఉండదు వాటర్ కు
లేరా అండి మీ వాడు మీ వాడకు వార్డు మెంబర్ లేరా అండి
మా వార్డ్ మెంబర్ ఊరి ఒయిందండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి
గట్ల ఊరి పోతే ఎట్లా అండి ప్రజల్ని పట్టించుకోద అట్న అండి వాడ్ మెంబర్లను వాడ మీద ఉన్న మనుషులను
ఆ బా పట్టించుకుంటాది కొంచెం అవే ఇట్లా పరిస్థితులు మంచి లేక ఇంటికి వెళ్ళిందండి మీ చెల్లెనా అక్కనో అండి ఆమె
తెల్వద అండి మా చెల్లకి
ఇగ ఆమెకు ఎంత చెప్పిన అంతే అండి మంకు పట్టు బా ఉంటదండి ఆమెకు
మంకు పట్టు అట్టేంది పోయింది అటే పోయింది మరి ఎప్పుడు వత్తదో
ఏవండి వాళ్ళ హస్బెండ్ కూడా ఇగ అది వత్తేనే నేను తీసుకొస్తా అది వత్తేనే రాని నీకుట్లే నేను తీసుకురాననేసి ఆయన కూడా మంకు పట్టు పట్టాడండి
ఆయన మంచిగానే ఉండేదండి అసలు ఆయనకు అట్లా ఎందుకైందో తెల్వదు ట్లేదు ఫోన్ చేద్దామ అనుకుంటన్నా ఫోన్ జేత్తలేను
ఓ నేన్ నిన్న వెళ్ళి చానే తిట్టానండి తిట్టికని సైలెన్స్ గ ఉంటానండి
అయ్యో వాళ్ళ మొన్న మ్యారేజ్ డే పాపం
స్టేటస్ కూడా పెట్టలేదండి పెళ్లి రోజు అనేది కూడా వాళ్ళే ఆయనకి తెల్వదట అండి
అంత గుర్తు లేకుండ ఉంటే అండి ఆయన మరి వాళ్ళే ఆయనే
ఏమోండి నేను ఓయి బాబాయ్ పెళ్ళి రోజు కదా పిన్నిని దీసుకురావ అనేసి న అంటే నేను తీసుకురా అంటే నువ్వు చెప్పేదాక నా పెళ్లి రోజు అనేది గుర్తుకు లేదు అని అంటాండు అండి
మ్ హు ఏమైక్కాని అని ఉన్నాడో మీ బాబాయ్
లేని అన్న ఇగ పెళ్లి రోజు గుర్తుండదు బాబాయ్ అన్నీ ఒక పెళ్ళి రోజుకి మర్చిపోతార అంటే ఏమో నేనే మర్చిపోయిన అనే సి అంటాండు నన్ను
ఎంత మంచోళ్ళైనా ఎంత చెడ్డోళ్ళైనా గ పెళ్లి రోజు మర్చిపోలేరు
అవునండి అది ఎంత అది అయినా గాని ఎంత మతి మరుపు ఉన్న గాని అది ఇంక పెళ్లి రోజు అది మరిచిపోరిట్ల లైఫ్ లాంగ్ గుర్తు
ఆ లైఫ్ లాంగ్ గుర్తుంటది మీ బాబాయ్ మంచోడు మంచోడు అనుకుంటే ఒక్కటేసారి అది జేసిండుగా
అవునండి ఏమో అండి ఆయన కొంచెం ఆయన అందరిలే క్క అంటే ఫ్రీగా మాట్లాడు అందరితోని కొంచెం ఎట్ల అయిన
అవునా అండి ఏం చేస్తున్నారు మీ అత్తమ్మ మీ మావయ్య
మా అత్తమ్మ ను మా మావయ్య తోట ఎరడానికి వెళ్ళనండి
ఇంకా రాలేదాండి ఎండ బాగొడతాంది పాపం
ఆ అకో కుడుతుంది కానీ వాళ్ళు పని చేయర పని చేయించుకున్నాకే టైమ్ తోటి పంపిస్తారు కదండి ఇంక టైం గాట్లేదు కదా
అవునండి ఆడ నుండి బయలుదేసరికి ఇంటికి వచ్చేసరికి రెండు అయితదా
ఒకడింటికి అయిపోతే రెండు గంటలకి ఇంటికి వస్తారండి
అవునా అండి
ఎండలు బాగా గొడుతున్నాయండి అందుకే మా వోళ్ళు పొద్దుటి కూలికి వెళ్తున్నారు
అవునండి ఎండలు బాగా గొడతానే అసలు ఏం పన్జయల్లో అర్ధమయితలేదు ఎండలకు
అవునండి మీర ఏమనా పని చేస్తారాండి
మేమండి ఒకప్పుడు పని జేసేదాండి ఇప్పుడు రెస్ట్ ట్ వచ్చిందండి మా పాప వచ్చినాంక
అ అవునండి పాప బ మా మమ్మి ఎందుకు చాలా అంటే ఎండకు బాగా కష్టపడుతుంది నేను వచ్చానికైనా ఫ్రీగా ఉంట నేసి అనుకుంటది గావచ్చు టండి మీ పాప
ఇపు
అవునండి కొంచెం ముందొత్తే కొంచెం ఫ్రీగుండు గదాండి మీకు మీక్కూడా
అవునండి
అదే నీ బాద చూడలేకనే ఇగ తొందరొచ్చేసిందండి మీ పాప గూడా
అవునండి ఎట్లుందో ఇప్పుడు గూడా రాకుంటే ఎట్ల త
ఊ అవునండి
వాటర్ ఎందుకత్తలేవండి మరి మీకెప్పుడు ఎండాకాలం ఇట్లనే అయిదా
లేదండి ఓన్లీ లేదు ఒక ఎండకాలమే ఇట్లా ఇబ్బంది అయితదండి మాకూకే బోర్లు ఖరాబయితయండి బోర్ ఖరాబయ్ ఇట్లా వాటర్ ావండి సిటీలో కాన్నా అద్వన తయారవుతుందండి మా పల్లెటూరు
వోర్ని ఇట్లా మీరు పది మందికి ఒక్కటండి బోరు లేకుంటే
వాడ వాడకొక్కటండి బోరు
వాడుకో మరి కరాబయింది గదా మరి పది మంది పది వ ఎంతమంద ఏసుకొని మంచిగా చేపిచుకుంటేందట
ఏమో అండి వాళ్ళకి పట్టిపు లేదండి ఇగ మా ఇంటి యెనకనే ఇగ మా త అంటే మీ తాత ఉంటాడు గదా క్యాన్ లా అంటే అవి ఒక దాంట్లో ఉండేడు వాటరు వేసినా బోర్ నీల్లు కాదనేసి అన్నాడండి పొద్దుగల మంచ నీళ్ళు అని తాగడానికి పట్టుకుంటా అంటే ట్యాంక్ ల నీల్లు అంటే చెెలమ నీళ్ళుంటాయండి మాకు సమ్మక గద్దెలు ఉంటాయిడ ఆడ కిందికి వెళ్తే చెెలవ నీళ్ళు ఉంటాయి వుంటే అక్కడ పొయ్ దెచ్చుకుంటామండి
ఓర్ని అక్కడి బోయ్ తెచ్చుకోల్నా నీళ్ళు కూడా తాగడానికి
అవునండి చానా ఇబ్బంది అయితదండి మాకు తాగడానికి ఊటనీల్లన్డి అవును
ఆయన ఊట నీళ్ళు మంచిగాత్తన్నయ్ ఎండకలం ఏం పని ఉన్నదో ఇంటికానే ఉండడానికి త్తలేరు అందుకే
అవునండి అవి ఫిల్టరున్నట్టు ఉంటాయండి వాటర్
ఆ అవునండి అసలు అవి అసలు పోయి ఎక్కున్నా ఒక కాడ ఉన్నాయి అది వరకు ఉండే ఇప్పుడు లేనే లేవు అసలు శ మా మసుంటే అసలు
అవి ఎంటటేస్ట్ గూడా ఇట్లా చేశారండి మంచి కాదా అనేసి అంటే మా పొల అంటే పొలంలో పైకి ఉంటేయి దీని కొంచెం కింద ఉంటదన్నట్టు పొలం కింద అన్నట్టు అందుకోసం ఇట్లా మందులు గిట్ల యేస్తాం గదా అదంతా ఇట్లా గుంజుకొని వెళ్తు ఇలా బాగోదు గద అనేసి టెస్ట్ కూడా ల్యాబ్కి పంపారంండి
అవునా అండి
పంపినంక ఇవి తాగొచ్చు మంచినీల్లనేసి అన్నంకనే మేము తాగుతున్నాంమండి లేకుతే టే మేంతాగపోదుమండి
ఊహు ఇప్పుడంటే టెస్ట్లు గిస్ట్లు జేసిలు అప్పుడేం జేసిలు మరి అప్పుడు చెడుండే మా ఇక్కడ కూడా ఉండే మా అక్కడ కూడా లే ప అటు పోయినప్పుడు చే తాగేది వాటర్
అంత టెక్నిక్ అనేది అప్పుడుకి లేదండి ఇప్పుడు కొంచెం నా ఇంట్ల అందరూ డెవలప్మెంట్ అవుతలండి అందరు అంటే ఇట్లా పిలా అంటే వాలలెటూర్ ఉన్న వాళ్ళు ఏద పడితే దాగతళ్లు వెళ్తూ బాగుండలేదు అనేసి ఇక వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకుంటాలండి మా సైడు
అవునండి
అవునండి సిటీలో అంటే సిటీలో పల్లెటూరు కంటే సిటీ కంటే బస్డ్ ఏ పల్లటూరు లెక్కడ మా ఊరుయితే సిటీ లెక్కడ తయారవుతుందండి వాటర్కి ఇబ్బంది
ఒక ఆ అవునండి అసలు ఇ వాటలకి ఎండకాల ఇబ్బంది ఉంటే అసలు ఏం చేయాలని అర్థం కాదు
అవునండి వా అంటే సిటీలు అంటే కొంచెం ఎట్లా అయినా వాతావరణం కూడా సిటీలో మంచి ఉండదు మన పల్లెటూరులో బాగుంటది వాతావరణం మళ్ళా అందులోటి మన పల్లెటూరులో ఉన్నంత చెట్లు కూడా మన ప సిటీలో ఉండవు
ఉండవు ఉంటాయా
ఉండవండి ఏమ అంటే సిటీల అంటే కొంచెం కాలుష్యం జరగడం వల్ల హెల్త్ బాగోదు మనుషులకి అంటే ఇట్లా ఉండే జనాలకు మన పల్లెటూరు అంట ట మన చెట్లు చేమలు దగ్గర పట్లు ఉంటాయి కాబట్టి మన చల్ అంటే స్వచ్ఛదమైన గాలి వస్తుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటామండి
అవునండి సిటీలు ఏమిన్నాది ఉడకపోతలా ఫ్యాన్లు వేసుకోవాలి కూలర్లు వేసుకోవాలి వాళ్ళనే వండాలి న
అవునండి మన పల్లెటూరు బెస్ట్ అండి సిటీ కంటే
అవునండి మంచిగా చెట్ల కిందకి వస్తే బనాంగ చెట్ల కింద వేసుకుంటే చల్లటి కూడా ప
అవునండి
ఉ అవునండి ఈ పెద్ద పాప తిన్నదా అండి మరి అన్నం
అవి అన్నం కదండి ఊరిే పాలు కావాలండి
ఓ పాలయితే ట్లా ఊరిక పాలు తకతే ఎట్లా అండి మరి బక్కగా ఉందా దొడ్డు ఉందా పాప
ఆమె ఎప్పుడంటే ఆమె సంవత్సరం నుంచ వెళ్ి ఒకటి పది కిలోలు పదకొండు కిలో పెట్టనే ఉంటారు కదండి బాగా బరుగు ఉండదు బాగా తక్కువ ఉండదు ఇక మధ్యాహ్నకంంలో ఇక
అవునా అండి ఇప్పుడు ఎన్ని చేస్తాండి మీ పాపకి
ఆమెకి రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరం అడుతుందండి
అవునండి మరి మీ పాపకి బ ప పె
అప్పుడు చిన్నప్పుడు తిన్నదండి ఇప్పుడు పెరుగుతా పెరిగే కొంత ఎక్స్ తిట్లేదండి అంగనబల్లి ఇట్లా అయినా ఇప్పుడు మనం ఇంట్లో తెచ్చుకున్న బతుకాలని ఇ తెచ్చుకుని కూడా పెట్టిన కూడా తింట్లేదు ఆమె
ఎందుకు తింటలేదా అండి మీ భయం లేదండి మీ పాప అందుకే చూడలేదండి
మయంగాద అడి కొంచెం గగారజ చేయడం వల్ ఊకే దుఖాలు తిండడి తినీ తినీ మాకు అదే అలవాటు అయ్యాని ఇంట్లో తిండి బా కష్టమేయితదా అకు
తల్లేదని అదొ ఒకటిదడు కొ చిల్లు కాతాం ఇక ఎగ్ ఏంది తింటది అన్నం ఏది తింటది ఇక
ఇ వాళ్ళ బాపమ్ మనను వాళ్ళ బాబాయిని వాళ్ళ డాడీని వాళ్ళ తాతని ఇ గతిడతే అవసెట్ అవుతుదండి
అవునా అండి మీరేదిట్టాల ఇగ ఇక మళ్ళని తినబెట్టమని చెప్పండి ఇక తప్ప పడేగా
ఏమో అంటే వాళ్ళ కాడ ఎప్పుడోసారి అంటే రోజులో ఒక్కసారి అనేది తింటదండి ఇక వాళ్ళ కాడ నిమ్మలంగా వాళ్ళ బాబాయ్ అన్న వాళ్ డాడన్నా ఇట్లా బురికిచ్చుకుంటే తిన పెడతారండి
ఆ హా అవున అండి అంగన్వాడి కి పోయిందా మరి పాప
వెళ్ళలేదండి ఆమెకు ఆన్లైన్ పేరు జూస్తలేరు జుమ్ త్సలేరు అనేసి మేడం తీసు
అయ్యో ఇంకా జూపెడత లేదా మీ పాపకి ఇక సమ్మరాల్డేస్ వత్తయ్ ఇగ
ఆ ఇగ చూసి ఈ సమ వచ్చిన తర్వా ఆ సమ్మరా ల్స్ వచ్చిన తర్వాత ఇవ్వ న్ కి ఎక్కిస్తామండి ఇగ
ఆ సప్ గ అంగన్వాన్ పిల్లలు ఇగ
మంచిగా జూసుకోరండి అంగన్ బల్లె కూడా
చూసుకోరు వాళ్ళ పని వాళ్ళకే ఉంటది పిల్లల్ని
ఉమ్
చెప్పండి ఆ సరే అండి